ఆ బాగున్నారాండి ఆ బాగున్నాను అండి తిన్నారా అండి ఆ తిన్నాం అండి ఇప్పుడే ఇవాళ ఫస్టింగ్ అండి ఇవాళ బెండకా తెేల్ చేసానండి ఇవాళ ఫస్టింగ్ అండి ఇంకా బెండకాయ కర్రీ చేసానండి
అవునవున
తిన్నారాండి మీరు పెళ్ళ ఎస్తారండి
నేను ఎగ్ బిర్యానీ చేస్తానండి
అవునా తింటారాండి పిల్లలు ఇష్టంగా ఎగ్ బిర్యానీ ఆ
ఆ చేయమనేసరికి ఇప్పుడు ఇంకా చికెన్ చేయండి మళ్ళీ మిగిలితే రేపు శ్రీరామనవమి కదా అదే బాయిల్డ్ ఎగ్ లేకుండా ఉంటది అనేసి బిర్యానీ చేసేసిన అండి ఆవున
ఏం లేదండి మేము కూడా ఇరోజ్ రేపు టెంపుల్ కి వెళ్ళాలండి శ్రీరామ నవమి కదండి అవునండి మా దగ్గర కూడా చేస్తారండి సమ్మర్ లో వెళ్తారండి తీర్థయాత్ర ల కాన్న
ఎత్తుకొ జర్నీ చేయడం ఇబ్బంది అనిపిస్తాదాండి పిల్లలు చిన్నగా ఉన్నారు మళ్ళీ ఆ ఎండకి తిరగడం మంచిది కాదనేసి ఎటు ప్లాన్స్ ఏం చేసుకోమండి
పిల్లలని పట్
ఆ అదే ఇంకా ఎండలు కూడా చాలా ఎక్కువగా అయిపోతున్నాయి కదా మొత్తం బాడీ డిహైడ్రేట్ అయి
వునండి మేము వెళ్తామండి తెలివిగ లో సమ్మర్ లో ఒక్కొక తీర్థయాత్రకి వస్తామండి ఈసారి ఆ ఈసారి శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నామండి శ్రీశైలం బావుంటదండి ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు
పిల్లలు బాగా చిన్న ఉన్నారు వాళ్ళని తీసుక బాగా లాంగ్ జర్నీ అంటే ఇబ్బంది అయిపోతుందండి
అవును అయితే ఆ నేను ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు ఈసారి ఇక పిల్లలు కూడా పెద్దగా అయింది కాబట్టి మరి వెళ్దాం అంటున్నాడండి బాగుంటంద టండి శ్రీశై వెళ్ళాం హైదరాబాద్ నుంచి అటు గా దగ్గరే ఉంటది కదండి
అవునా
అయితే వెళ్దామన్న ప్లానింగ్ ఉందండి
ఇప్పుడు ఇప్పుడు ఏప్రిల్లోనా మే లోన వెళ్తానని
వెళ్లి అక్కడ నుంచి వె వెళ్లి అటు అక్కడ నుంచి వెళ్ళి టటు వెళ్ళారు కాబట్టి ఇక బస్కే వెళ్తామండి చాలా మందికి బస్సు పడదు కదండి అవునండి మొత్తం బమ్ సీన్స్ అయి ట్రైన్ ట్రైన్ జర్నీ సేఫ్ అండి ఇంకా ఫాస్ట్గ వెళ్తది ట్రైన్
బస్సు అంటే కొంచెం
అే కొంచెం తిప్పేస్తుందండి
అవునా
బానే ఉంది చిన్న పిల్లలు ఉంటే ఈ ఎండకయితే బాగా బయటికి వెళ్తే మళ్ళీ వాటర్ కూడా కష్టం
అవును ఇంకా ఈ సమ్మర్ లో మొత్తం వాటర్ అంతా హీట్ అయిపోయా అంటే ఎక్కడ దక్కడ వేడై ఉంది కూల్ వాటర్ అసలు దొరుకదు ఎక్కువ అ ఇంకా అండి హలో వినిపిస్తుందా హలో హలో వినిపిస్తుందా హలో వినిపిస్తుందా అండీ